వాని గురించి చెప్పుకుంటున్నాము
వాతావర్ణమా
వాతావర్ణం ఈరోజు చల్లగా కొంచెం వేడిగా బాగుంది సమ్మర్ వచ్చిందంటే ఎండలు అవ్వేం బాగుంటయ్ ఫ్రిడ్జ్ లో నీల్ తాగడం
ఇప్పుడు
కూలింగ్స్ ఫ్రూట్స్ తినడం పుచ్చకాయ తినడం వాతావర్ణం మొ
వాతావర్ణం అంటే ఈ వాతావర్ణం లో పుచ్చకాయలు ఎక్కువ తింటే హెల్త్ కు బాగుం చాలా మంచిది
మళ్ళీ అందులో ఒకటి వాటర్ చాలా ఎక్కువగా తాగాలి డిహైడ్రేషన్ కాకుండా నాకు తెల్సి మాత్రం పుచ్చకాయలు ఎక్కువ తినాలి
ఆ వతావర్ణం మబ్బులు మబ్బులుగా ఉంటరు ఎ ఎండ అయినా రాదు ఉ చల్లగాలిగ చలిగ
లెమన్ జ్యూసెస్ మళ్ళీ ఆ జ్యూసులు ఎక్కువ తాగితే బావుంటది ఇప్పుడు
ఎండకాలం
ఫ్రూట్స్
ఫ్రూట్స్ వెజిటబుల్స్ పండ్లు అన్నం తినబుద్దికాదు కూల్ డ్రింక్స్ వాటర్ వాతవరణం ఎండ ఉంటది
కూల్ డ్రింక్స్ తాగొద్దు ఇప్పుడు ఎండకాలంలొ
ఆ చలికాలంఏమో వేడి వేడిగా అన్నం తినాలన్
కూల్ కూల్ వాటర్ కూడ కూల్ వాటర్ గుడ తాగొద్ ద్దూ ఎండ కాలంల హెల్త్కి మంచిది కాదు కుండలొ వాటర్ తాగితేనే బెటర్
వానకాలం ఏమో వేడి వేడి అన్నాలు వేడి వేడి కూరలు వేడి వేడి అన్ని తినబుదైతయ్ కుండా
ఇప్పుడు వెదరు వెదర్ అంటే పొద్దుగాల బాగ హిట్ ఉంటాంది సాయంత్రం కూల్ వెదరై చలిపెడ్తాఉన్నది
మ్ ఫుల్లు బగ బగ మంటలు మండుతానయ్ ఎండకు పోద్దున్ దాకా చెంటలు ఏడ సాయంత్రం అయితే కొంచెం కూల్గ ఉండడం నిద్ర బట్టకపోవడం ఉంటది ఆ సమ్మర్ వాతవరణంలో వింటర్ వాతవరణంలో బాగుంటది చలి చలిగ
సమ్మర్లొ ఇంట్లొ ట్లో ఏసీ పెట్టుకొని పడుకొబుదైతది మంచిగ బయటికేల్లబుద్ది కాదు
ఫ్రిడ్జ్లు కులర్లు బాగుంటయ్ సమ్మర్ ల రోగాలు గుడ రావు మప్పులు జరాలు అన్నీ వానకాలం సలికాలం అయితే బాగ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు
వింటర్ సిజన్ అంటే తట్టుకొలేం ఇగ అది బాగ హీటుకు హెల్త్ అంత డిహైడ్రేషన్ అయితఉంటది బాడీ బాడీ డిహైడ్రేషన్ అయితా ఉంటది బాడీ మనం ఇది చేసుకొవాలి ఫస్ట్ డిహైడ్రేషన్ కాకుండ
ఒళ్లు నొప్పులు ఒళ్లు నొప్పులు ఉంటాయ్ అంట వాతవరణం బట్టి ఎండకాలం అయితే బాగుంటది సీజన్ల పుచ్చకాయలు తిని ఎండక ఎండకు పొద్దన్దాక ఎండ ఉండి సాయంత్రం చల్లగా ఉంటది మంచిగ స్నానాలు చేసి రెండు మూడు పూటలు మంచిగుండొచ్చు మంచిగా అది తినొచ్చు తాగొచ్చు ఉండొచ్చు వానకాలం
ఎక్కువ కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఎక్కువ తిసుకోవద్దు
కుండల తాగాలే మంచి పుచ్చకాయలు
చల్లటి వాతవరణం ఉండాలి అంటే బయట చెట్ల కింద చెట్ల కింద కూడ్చోవాలి చల్లటి వాతవరణం గనీ ఇళ్లలో ఉండలేము ఇప్పుడు
మబ్బులు మబ్బులుగ ఉంటాంది వాతవరణం సల్ల సల్లగ ఉంటాంది ఒలిదాక వేడి వేడి గ ఉంది ఉంటది మూడు నెల్లు చలి మూడునెల్లు వానకాలం మూడు నెల్లు చలి ఎండాకాలం అని సీజన్ లో ఉండాయి
ఎంతైనా ఈ వతావరణంలో వర్షాకాలం చాలా బాగుంటది చలికాలం బాగుంటది వింటర్ సీజన్ లో మనం అసలే ఉండలేము
ఉహ్మ్
వింటర్ సీజన్ ఎంతైనా చాలా చికాకు వోళ్ళంతా వాసన ఓస్తా ఉంటది స్నానం చేయాలి నాకు